హాయ్ అని
హాయ్ అండి వినిపిస్తుందా అండి
ఏంటి
వినిపిస్తున్నాం
ఆ వినిపిస్తుంది మీకు
మాకు లైట్గా వినిపిస్తుంది
ఒక సెకండ్ అండి ఇంక మేము వుండే కొంచెం వర్షం పడుతుంది సో నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉందిరా
సరే ఎలా ఉన్నారంండి
బవున్నావా మీరు ఎలా ఉన్నారు తినారా
తిన్నానండి మీరండి
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
మే చదువుతున్నాం అంది
ఏం చదువుతున్నడి స్టడీసా ఏదైనా బుక్స్ చదివి అలవాటు
ఎలా చదవాలో చదువుతనా
ఏంటి
ఎలా చదవాలో చదువుతున
ఓ అదేంటండి బుక్క లేకుంటే ఏదన్నా సబ్జెక్ట్ రిలేటెడా ఓకే ఓకే మీకు బుక్స్ చదివి అలవాటు ఉందా ఆ అప్పుడప్పుడు ఉందండి బోర్ కొడితే అలా కొంచెం ఉ మీ ఇంతవరకు చదివిన బుక్స్ లో ఏదండి బెస్ట్ అంటే చదివిన స్టోరీ బాగుంది అని పిచ్చలిది
చాలా మంచి మంచి పుస్తకాలండి
ఓకే ఓకే అది ఇంగ్లీష లేకుంటే వేరే లాంగ్వేజ్స్ లో ఏమున్నాయండి
అమ్మ డైరీ లో కొన్ని పేజీలు
ఏంటండి
రాజా ఎవరూ యనఫ్ అని ఒక్క పుస్తకం ఉంది ఇంగ్లీష్
ఓకే ఓకే ఏంటడి స్టోరీ ది
ఏం లేదండి ఐదు పది జంటలు ఉంటాయండి
ఓకే
ఐదు పర్ జంటలు ఉంటే ఇద్దరికీ సపరేట్ సపరేట్గా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు వాళ్ళ పార్ట్నర్స్ తోనీ
ఓకే
ఆ విడిపోతే ఆ ఇద్దరికి ఒక లైఫ్ ఒక రూల్ అంటే ఎందుకు మేము వాళ్ళకి సరిపోలేదా అన్న ఫీలింగ్ లో ఉంటారండి. అబ్బాయికి ఆ విడిపోయిన అబ్బాయికి ఆ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే పిచ్చండి.
అంటే విడిపోయిన అమ్మాయే వాళ్ళ గర్ల్ ఫ్రెండా
విడిపోయింది అ ఆ అమ్మాయే అండి అమ్మాయి వద్దు నువ్వు నాకని విడి పోతది ఓ జంటలు ఇంకో జంటలు అబ్బాయి అమ్మాయితో కరెక్ట్ గా ప్రవర్తించడండి అందుకే ఆ అప్పడికే అమ్మాయి అమ్మాయి మిస్ బిహేవ్ చేస్తే అమ్మాయి ఆ వాని కొట్టేసి బ్రేకప్ చెప్పేసి ఎళ్ళిపోతాదండి. దాని తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ అమ్మాయి స్నేహితులవుతారు ఈ అ బ్బాయి కథలు రా కథల కిస్తకాలు రాస్తాడండి అమ్మాయిల మీద ప్రేమ మీ ద వాళ్ళ పార్ట్నర్ మీద అది రాసి రాసిన పుస్తకాలు చూసి ఈ అమ్మాయికి హాట్ లో టచ్ అవుతా ఉంటుంది
ఓకే ఓకే
అలా అని అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేయడం రోజు చేయడం చాట్ చేస్తుంది
వాళ్ళు ఏదైనా జాబ్ చేయదా లేకుంటే ప్రొఫెషనల్ కు రాయడమే అదే చూస్ చేసుకున్నారా.
ఏం జాబ్ చే బుక్కే రాసుకుంటడు
ఆ సరే సరే అండి తర్వాత
రాస్తూ ఉన్నప్పుడు తర్వా ముంబై మంచి ఎంత బాగా
ఆ ఏంటండి మీ వాయిస్ కొంచం కొంచం బ్రేక్ అయితుంది.
మీకు మీ నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా?
ఏం లేదండి
అదే అండి కొంచం లైట్ లైట్ గా బ్రేక్ అయితుంది మిడిల్ మిడిల్ లో ఆ కంటిన్యూ చేయండి ఇప్పుడు ఓకే అయితే
ఇప్పుడండి
ఆ ఇప్పుడు పర్లేదండి ఇనపడుతుంది.
ఎప్పుడా అండి
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందండి.
అలా అమ్మాయి ఆ అమ్మాయికి అబ్బాయికి ఇష్టం అయి విలన్దేష్ అబ్బాయి అబ్బాయి పట్టించుకోడండి ఆ ఆ అబ్బాయి ధ్యాస మొత్తం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పైనే ఉంటది.
అ
ఆ ఓ పీరియడ్ ఆఫ్ టైమ్ కండి ఈ అమ్మాయి వా అబ్బాయి ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు.
ఓకే
ఈ కథలు రాసుకునే అబ్బాయి మ ఈ అమ్మాయి వేరే అబ్బాయితో బ్రేకప్ చెప్తున్నా అమ్మాయి ఇద్దరు స్నేహితులు అవుతారు ఆయిన తర్వాత వాళ్ళిద్దరు మంచిగా బా బాగా తిరుగుతారు తింతారు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారండి
ఇంకా
కాకపోతే ఈ అబ్బాయికి అమ్మాయిపైనా ప్రేమ రావట్లేదండి ఎక్కువ ప్రేమ తన గర్ల్ ఫ్రెండ్ పైన ఉండిపోవడం వలన ఈ అమ్మాయిని ఆ రూపంలో చూసుకోలేకపోతున్నాడు అందుకోసం ఆ అమ్మాయిని దీసి
పాస్ట్ తన మర్చ అంటే తను ఇంకా మర్చిపోలేదేమో అండి
అవునండి మర్చికోలేకపోతున్నాడంట ఆ అబ్బాయి అందుకని అసలు ఆ అమ్మాయితో కాంటాక్ట్ అంటే ఏమి పెట్టుకోడదుకుంటా వాళ్ళమ్మ అ వాళ్ళమ్మకి ఈ అమ్ అమ్మాయి లవ్ చేయట్లేదనే రోజు ఏడ్చేదండి
ఓకే
అందుకోసం ఆ వాళ్ళమ్మ ఫస్ట్ టైమ్ ఒక ఒకసారి వెళ్ళి వాళ్ళమ్మ మాట్లాడతాడ వాళ్ళ అమ్మెల్లి ఆ అబ్బాయితో మాట్లాడతాదంట అండి
ఉమ్ సరే
మాట్లాడితే ఆ అబ్బాయి ఉండి ఎందుకు ఇలా చేస్తున్నావు మా అమ్మాయిని అని వాళ్ల అమ్మ ఎల్లి అడిగితే లేదాంటీ నాకు ప్రేమ లేదు మీ అమ్మాయి పైన అంటే అట్లయితే మొత్తానికి వద్దిలేయాలని వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తదండి ఆ అబ్బాయి ఎల్ వెళ్ళి ఈ అమ్మాయికి చెప్తాడు ఎ నువ్వు అస్సలు మాట్లాడుతున్నట్ నేను నీకు సెట్ అవ్వను నాకు నా పాస్ట్ అంటేనే ఎక్కువ ఇష్టం నేను నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు చేయాలనుకోవట్లేదు చేయలేకపోతున్న అని చెప్తాడండి
ఆ సరే ఫాస్ట్ ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుని వెల్లిపోయిందా లేకుంటే ఇంకా అలానే ఉందండి
ఆ అండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వేరే అబ్మాయితో ఉంటుంది అండి
ఓ ఓకే ఓకే ఉమ్
అలా అని ఇంకా వాళ్ళు అమ్మాయి చెప్తే అబ్బాయి ఏడుస్తూ చెప్త డు నాకిష్టం లేదు ఆ పెళ్లి అని చెప్పిన తర్వాత
ఉమ్
చెప్పిన తర్వాత సరేలే అని ఆ అమ్మాయి ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ లో అలా వాస్ ఎవరైనా అంటే నేను ఎప్పుడు నీకు సరిపోలేదా అని అమ్మాయి పర్స్పెక్టివ్ లో అలా అంటది ఈ అబ్బాయి వాళ్ళ పాస్ట్ కి అడుగుతాడ అన్నమాట వాజు ఎవరైనా
సరే సరే
మీకేమైనా పుస్తకాలు చదివే అలవాటుందా
ఆ నేను అంతా పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ లేదండి రీసెంట్ కు ఒకటి చదివాను అండి ఆ వికెన్ విష్ స్ట్రెంజర్ అని చెప్పి రీసెంట్ కు ఒక్కటి చదివాను అంతే అండి దాని ముందే కెన్ వి స్ట్రేంజర్స్ అగైన్ అని చెప్పి
కెన్ వి బి స్ట్రేంజర్
ఆ కెన్ వి అవునండి బాగుంటుంది ఆ లి ఒక కాలేజ్ స్టూండెట్ యూనివర్సిటీ స్టూడెంట్ రాసాడు ఆ బుక్ ని
అవునండి ఆ యూనివర్సిటీ ఇక్కడేనండి అది గ్రైస్ యూనివర్సిటీ అంటారు
ఓ మీకు నియర్ ఉంటుంద అది
అవునండి
ఆ తా కోక అబ్బాయి రాసాడండి బ్యాచ్ మాస్టర్స్ చేస్ అంటే డిగ్రీ చేసుకొని మళ్ళీ మా మాస్టర్స్ చేసినప్పుడు అలా రాసాడు
మ్మ్
అది కూడా కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అండి తను ఒక ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అ
మ్మ్
మళ్ళీ సెట్ అవ్వకుండా తన ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసేకుంటే ఆ ఫ్రెండ్స్ పైన ఒపీనియన్ వెళ్తుంది మళ్ళీ మధ్యలో ఆ మ్మాయికి ఇంకో అబ్బాయి వస్తారు అలా బ్రేకప్ అయితుంది అలానే అండి సేమ్ ఇప్పుడు మీరు చెప్పాగా గ కొంచం కైండ్ ఆఫ్ అలానే ఉంటుంది స్టోరి కూడా అది
మ్మ్ అవునండి జనరేషన్ అంతా అలానే ఉంది గదండి ఒక అబ్బాయి మనం రిలేషన్ షిప్ లో ఉండి ఇంగో అబ్బాయి మనకి మంచిగా కనిపించినంత ఆటోమేటిక్ అమ్మాయిలు వెళ్ళిపోతున్నరు అది తప్ప తప్పు అనట్లేదు అండి కాకపోతే అలా నార్మల్ గా చెప్పుకున్నా
మ్మ్ అది జన్యూన్ కు ఒక్కరితో ఉండకుండా ఒక కొంద చేసే వాళ్ళకి ఇంకా ఒపీనియన్ కూడా పోతుందండి లవ్ పైన ఒక మంచి ఒపీనియన్ కూడా
అవునండి
ఆ అవు మిస్టేక్ ఏ సైడైనా ఉండి అమ్మాయి సడే సరే సైడ్ అయినా ఓకే అబ్బాయి సైడ్ అయినా ఓకే బట్ కొందరులు చేసే వాళ్ళని ఇంక కొంచెం మంచి ఒపీనియన్ ఉండదండి లవ్ పైన కొంచెం
మ్మ్
ఇంకెంటండి ఇంకా ఇప్పుడు ఏదైనా రీసెంట్ గా ఇప్పుడు స్టార్ట్ చేసారా చదవడం బుక్
ఇంకేం ఫంక్షన్ ఉండే అండి మాకు దాని వల్ల చదవలేకపోయినా రేపు ఎల్లుండి ఏదో ఒకటి స్టార్ట్ చేస్త అండి
ఓకే ఓకే ఎలాంటి టైమ్ లో స్టా అంటే చదువుతుండే మీరు అనుకున్నప్పుడా మార్నింగ్ లేేసినప్పుడా ఫ్రీ టైమ్ ఆ
ఫ్రీ టైం అండీ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్ ఇప్పుడు మేము చదివే చదువులకి వెళ్ళి ఫుల్ గా స్ట్రెస్ అయిపోతున్నామండి
హ్మ్ ఓకే ఒకే
సరే అండి బాయ్ అండి
ఆ సరే అండి బాయ్ అండి థ్యాంక్ యూ